అవును చెప్పండి సిస్టర్
ఆ వినిపిస్తున్నారా
ఆ వినిపిస్తుంది
ఈ నెంబర్లో మొత్తం బాగా త్రీలు ఉన్నయ్ కదా
ఆ అవును
అంటే నెంబర్ వాళ్ళ వాళ్ళు ఇచ్చిందా మీరు తీసుకుందా ఇట్లా కొంతమంది నెంబర్స్ మనం తోట తీసుకుంటాం కదా లాస్ట్ కు ఇట్లా రావాలి అని
అవును అది నేను తీసుకున్నదె
ఆహ సిమ్ కక్కడ సిగ్నల్ బాగా దొరుకుతదా మీకు
ఆ బానే ఉంటాయి సిగ్నలు
అంటే కొన్ని ప్లేస్లలో ఇట్లా జియో కు ఇక్కడ సిగ్నల్ ఉండది ఎయిర్టెల్ కు సిగ్నల్ ఉండది అని
ఆ ఉందరి ఎన్న నార్మల్ చిన ఉంటేసీ ఎయిర్టెల్
అవును మేము కూడా ఫస్ట్ జియో తీసుకున్న మళ్ళీ ఇట్లా ఇగ టవర్ లేట్ వవి సిగ్ నేను వందనని చెప్పిళ్ళు
ఉహ
హ అందుకని చెప్పేసి ఇగా ఎయిర్టెల్ కు తీసుకున్నం హ
ఉహు
ఇంకా
చెప్పాలి సిస్టర్
మీరు మళ్ళీ సంమ్మల్ ఎటైనా టూరుకెల్తరా
సమ్మర్ లో టూర్ ఏం ప్లాన్ లేదు ఒకవేళ వీలుంటే తిరుపతి వెళ్దాం అని అనుకుంటున్నాం మా సారికి వీలైతే
హ
అ
తిరుపతి ఏమన ముొక్కా మామగా జాతరక్క
ఆ నార్మల్గానే ముఖ్యం లేదు చూడ్డానికి
చాలా అవును ఇక్కడ కూడా ఛా మజర కతే ప క అంతే వాళ్ళు కొంతమంది ఎట్లా అంటే ఇల్లు ఇప్పుడు కొంచెం దాన్ని స్టార్ట్ చేసి జాతర తిరుపతి ఎక్కువ వచ్చిన తర్వాతకి మళ్ళీ దాన్ని పూర్తి చేస్తారు
నానా మ అప్పుడ ఎలా రా తరుపతికి
లేదరా మేము వెళ్ళలేరా ఎప్పుడు మేము పుడ్ట్ట ముందు మామ్మమ్మ వాళ్ళు వెళ్ళదు
అవునా
అవు మీరు ఎన్నిసార్లు అవుతారు మరి తిరుపతికి అంటే ఇట్లా ఎన్ని ఇయర్స్కోసారి
ఆ అట్లే ఏం లేదు ఏమైతే ఒకసారి మేము మ్యారేజ్ అయ్యాక ెళ్ళినాం మళ్ళీ ఇప్పుడు వెళ్దాం అని అనుకు య ఏ వీలైతే వెళ్తాం మళ్ళీ లేకపోతే కూరితేళ కురకపోతే వెళాం
ఆహ అంటే ఆడ ఒక్కరి నిద్ర వేస్తారా
ఆ ఇ దర్శనని బట్టి వెళ తొందర ఇర్లిగా దర్శనం అయితే రింటనే రిటర్న్ యితే
ఇట్ల ట్రైన్ కళ్తార బస్ చెకన్ పా
ట్రైన్కిళతో లాంగ్ జర్నీ అద ట్రైన్ కైతే తటిెట్స్లుమ్ స్
టికెట్ ఆ ఏసి కంపార్ట్మెంట్ సార్ నార్మలవెనా
నార్మలె
ఫుడ్ ఇట్ల తీసుకని వెళ్తారా.
ఆ ఫుడ్ తీసుకొని వెళ్తాం ఉ తీసుకొని వెళ్తాం. ఇక్కడ స్నాక్స్ ఇట్లా ఏమైనా
ఆమెట్లలను ఎక్కుతారామె ఎ బాగా మెట్లుంటాయి అంటారు కదా.
ఆ ఎక్కుతాము మేము మూడు వేల ఐదు వందల మెట్లుమో ఎక్కువతాయి.
ఇట్లా అ ఇట్లా మధ్యలో మధ్యలో బగుంటందట కదా ఇట్లా రెస్ట్ తీసుకోవడానికి ఇం ఇట్లా ఎవరికైనా ఏమన్నా అయితే
ఆ ఉంటాయ అక్క రెస్ట్ తీసుకోవడానికి రూమ్స్ ఇట్లు ఉంటాయి.
హు ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటదంట.
ఫుడ్ గురించి నాకు తెలియదు కానీ రెస్ట్ తీసుకోవచ్చు. మెడికల్ వాళ్ళువి ఉంటాయి. చూసుకుంటారు.
అరే అంత మ లెక్కే భక్తులకు ఒకవేళ ఏమన్నా అయితే చూసుకోవడానికి ఉ
అవును వాళ్ళ పైన అన్నదానం ఉంటది.
ఉ
ఊ
లడ్డు, పులిహోర అన్ని దొరుకుతాయా
ఆ అనేది ఉంటాయి. ఇలాడ్డ మనమే తీసుకోవాలి. మన టికెట్ మీద మా పర్సన్ కి ఒక నాలుగుని ఉంటాయి. తర్వాత మనకి ఎక్స్ట్రా కావాలంటే మనీ పెట్టి తీసుకోవాలి.
ఉహ అంత ఒక్క టికెట్ కి ఫోర్ లడ్డులు ఇస్తారా అడా
ఆ
ఆహా
మేము వెళ్ళినప్పుడు, ఇంతకుముందు వెళ్ళినప్పుడు. ఇప్పుడైతేేము అట్నే ఒకసారి అప్పుడు ఇప్పుడు ఎట్లాందో అవునా ఇంతకుముందు ఒకసారి వెళ్తే ఒక టికెట్ మీద నాలుగు వచ్చిండు
అంతే దర్శనం టికెట్ క
ఆ దర్శన టికెట్ మీద మనకి ఎక్స్ట్రాకావాలంటే తీసుకోవాలి. మనీ బట్టి
ఇప్పుడు ఫుల్లు ఒక్కరికి ఒకటిక్కట్ అనే ఫ్యామిలీ మొత్తం కలిపి ఒక టిక్కెట్ ఇస్తారా
ఆ ఎవరితే వరకిటిక్కట్
ఆహా అట్లా ఒక్కటిక్కట్ కి ఫోన్ లబి ఇస్తారార
ఉహు
ఉహు మంచి బెటరే లడ్డు సైజు పెద్దగానే ఉంటందా
చిన్నఉంటాయి అవి
చిన్నఉంటయా పోనిల్ ఆహ ఈ వెమలవాడలో కూడా జాతర పోతే ఈ ఆవుని అట్టేట్ట కోడి లాగా ఆడి
ఆ అవును కోడని కట్టూడా
హ అప్పుడు దానికి ఒక ఓన్లీ ఒక అే అభిస్తారు బ్లడ్ ఫ్రీ టికెట్ వగర డబ్బులు పెట్టినాంక హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఒకటి దిస్తారు ఒక లడ్డిస్తారు
అవునా
మేము ప్రతీ శివరాత్రి శివరాత్రకి వెళ్తాం మేములు వాడకి
అవునా
ప్రతియర్ కచ్చి తంగా
ఆఓహో
ఒకవేళ ఏమైన్నా హెల్త్ బాలేకపోతే అప్పించి
హ బాగుంటాది అవునా మేము కూడా వెళ్తాం
అంటే జాగారం జాగారం తెళ్లాలి
ఇప్పుడ మీర వెళ్తారా జాగారానికి
ఆ జగార మంత దగర ముటిచ్చ కొని తెల్లారి వెళ్తుాం
ఎయిన్వర్స్ ఉండచ్చారు మీకు
వన్ అండ్ హఫ్ ఆరు
ఉ అందక
హ దగ్గర నేసిగ ప్రతి ఇయర్ వెళ్తారు మా అమ్మ వాళ్ళకి దూరంం కాబట్టి వాళ్ళు త్రీ ఇయర్స్కి వస్తారా ఫైవ్ ఇయర్స్కి వస్తారా అట్లా వెళ్తారు
అవునా అకా
అల్ే అమ్మవల్ది హనుమ కొండ దగ్గర
ఆ అవునా
అందుకని న వాళ్ళకి వేట అయి తెలియ
అ
ఇంకా కొండగట్టు కొమరలు ఇట్ల ఏమన్నా జాతలు వెళ్తారా మీరు
కొండగట్టక అయితే చిన్నప్పుడు వెళ్ళాం కాని పిలుస్తాం మేము మా అత్తమ్మ వాళ్ళయితే ఎవ్రీ ఇయర్ వెళ్తారు ఆయలోనిీ కోమర వెళ్ళి అంటే బోనాలు చేయడం కోసం వెళ్తారు
అయిలోనందా మీకు స
అయలోని కొరళ పోనాాలు
అయితే మా మమ్మ అన్న కూడా అయలోనే కొమరలు రెండు జాతలు కానీ మాత్తమ వా య జాత లే ఇక్కడ వల పోదల
అవునా
కానీ కోమరవెల్లి అయితే ఎక్కడన్నా ఎంత దూరం ఉన్నాని కోమరవెల్లి కోమరవెల్లి దాచారని
హ హ ఎతరా మ మీరు ఎవీ ఇయర్ అక్కడ జాత్రరకి
ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ అదేనుకో టూ త్రీ ఇయర్స్కో ఏమో అవచ్చరా ప్రతి ఇయరు ఏన్ బా మతుంట అ
ఆహ
హ
కొంతమంది ఏమో ఒక సంవత్సరం తర్వాత సం రెండు సంవత్సరాలకు వస్తారు వెళ్తే కొంతమంది ఎవ్రీ ఇయర్ వెళ్తారు బోనాలు చేయడానికి
కొంత మంది ఇంటి దగ్గర ని బోనాలు చేేసుకు పల్పోన లేని వాళ్ళు జాతరకిళ దాతలు వేస్త
ఆవు కొంత మంది ఇంటి దక్ ఎక్కనే చేసుకుంటారు ఉగాదికి ముందు
ఇంకా మళ్లన పట్టనాాలు కూడా వేసుకుంటారు మీకు ఉన్నాయా మన్ పడ్ అట్టది మల్లన పట్నాలు
కాదు ముందుకే వేస్తారా టూ ఇయర్స్కి ఒకసారి వేసుకుంటార
ఆలడ ఒకసారి యోజన అయిపోయింది మళ్ళీ ఫైవ్ ఇయర్స్ కట్టిలు
ఫైవ్ ఇయర్స్కిసారా అందరినీ రిలేషన్షప్ చు తరంగ ఇట్లందని పిల్ సి
అందరోస్తారు ఫుల గ్రాండ్ గుంటది ఇగ మల్లన్న దేవుని పట్నాలు అంటే ఇగ పందిరెస్తారు ఆ దేవుళ్ళకు పెళ్ళి అని టు త్రీ డేస్ పడుతది హు
అవునా
ఉ
అంటే ఇగ ఎవరిని తీసుకు వచ్చి వాళ్ళతో ంటీ ఏపిస్తారా అట్లా కథలు చెప్పే వాళ్ళు ఉంటారు కదా
హు వాళ్ళొ ఒక ఫైవ్ సిక్స్ మెంబర్స్ దాక వస్
ఉ అంటే మనమే మాట్లాడుకోవాల్నా వాళ్ళను నీ
ఆ మనమే మాట్లాడుకోవాలే ట్లోకు ఆ మల్లన్న దేవుని పట్నాలు అంటే ఒక్కరికి చెప్తే వాళ్ళే వాళ్ళంతట వాళ్ళే వాళ్ళు ఎంత మంది సరిపోతారో వాళ్ళే వస్తారు
మ్ హు
హు
మొత్తం
ఏే డే టైమ్ ఉంటది నైట్ టైమ్ లో కొంచెం తెల్లారి కూడా ఉంటది
అవున అవున అవునా
మాకైతే మండే మొత్తం ఎర్లీ మార్ నైట్ అయింది మళ్ళ ఎర్లీ మార్నింగ్ అట్లా ఎయిట్ అట్లా స్టార్ట్ చెత్తే నైట్ అయి పోయే వరకు టెన్ అయ్యింది
మ్ హు
మ్
అ
బాగుంటది మల్లన్న దేవుని పట్నాలు
అవునా నేను ఎప్పుడు చూడలేదు పట్నాలు చేస్తాంటే
ఆ మా అమ్మ వాళ్ళ దగ్గర చూడలే కాని ఇక్కడ అత్తమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి
అవునా
మోన్న పోయిన ఇయర్ వన్ ఇయర్ కిందనే చేసి ళ్ళు మంచిగా అనిపించింది చుట్టాలందరూ రావడం హడావిడి హడావిడి బాగుంది
మ్ హు
మ్ అంత ముందు పట్టణాలు లేముందుకు జాతర కెళ్ళి అక్కడ బోనాలు వేసినం కాని ఇగ పట్నలు వేసిన ఏశిన కంచెలి ఇగ ఇంటి దగ్గర్నే మీరు ఎళ్తారా
తూ
జాతరకి
ఆ ఒక్కసారి వెళ్ళినయే నేను ఎప్పుడు వెళ్ళలేదు బోనాలు చేసిన మా అత్తమ్మ వాళ్ళే వెళ్తారు
హుహు
హ ఓకే సిస్టర్ మ్ ఆ సరే